హలో హా చెప్పండి
హలో
హలో ఏం చేయలేదండి ఖాళీగా ఉన్నాము ఏం చేయలేదండి ఖాళీగా ఉన్నాం
ఆ ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు మాట్లాడాల డి లేకుంటే కాల్ వేస్ట్ అయిపోతాది అండి మళ్ళ
ఓకే ఏం మాట్లాడల్ల మీరు మాట్లాడితే నేను సమాధానం చెప్తా
ఆ అదే అండి ఏంటంటే అండి ఇప్పుడు ఇది కొంచెం మన్ నీ గురించి ఏమైనా ఇన్వె ఆన్ చేసేసి మీ దగ్గర ఏమైనా యాప్స్ ఉన్నాయా అండి
లేదండి మా డాడీనే అప్పులో చాలా ఉన్నాడు మా మనీ గురించి మాట్లాడేకి ఏంటివి లేవు నా నా దగ్గర
అయ్యో
మీరేమన్నా మీరేమన్నా హెల్ప్ చేయగలరాండి మా డాడీకి
మా దగ్గర కూడా లేవండి మా దగ్గర ఉండేవే రెండు కోట్లున్నాయండి మా దగ్గర కూడా లేవ్
న్న మా దగ్గర ఆ కోటిగాని లేదు కదండి
అవును అవునా మేము చెప్తాండేది యేసుకుండే కోట్లండి
నేను చెప్పేది డబ్బులు కోట్లు అడుగుతున్నానండి నేను
ఆ డబ్బులు కోట్ల అయితే లేవండి ఇంగ నేను ఇంకా బేదోళ్ళమండి
ఆ మేమైతే రిచ్చండి మా డాడీ వాళ్ళు చాలా రిచ్ గాని కాకపోతే అమౌంట్ లేదండి మా దగ్గర
అట్లే ఏం రిచ్ అండి మీరు నాకు అర్థం కాదు అదేం రిచ్ అండి
మా ఇంట్లో అదే అంటే అండి ఇది మా మా ఇన్ ట్ అంతా తెల్సా మా దగ్గర డబ్బున్నా లేకోకున్ మనం రిచ్చే అని చెప్తారండి
అవునండి అంతేలేండి అట్లా అనుకోను బ్రతికేయల్ల గాని
తప్పత్ కదండి మరి
అవున్లేండి ఇప్పుడు టమోటాలు ఎంత కాస్ట్ ఉన్నాయండి
ఏమోండి మేము వంటగాన్ చేసుకోమండి
అయ్యోరామా మళ్ళీ తినకోకుండ ఎట్లా బతుకుతున్నారండి మీరు
మా డాడీ తెస్తారండి అవన్నీను
అవునా అండి మీ డాడీకి తెలిసింటది కదండి మళ్ళీ మీరు అడగండి మళ్ళీ మీ డాడీని
మా డాడీ ఫార్మర్ అండి మా డాడీ తోటక్ ఎల్పోతారు ఈ టైం లోను
అవునా మళ్ళీ రాత్రికైనా వస్తారు కదండి రాత్రికైన అడగాలండి మీరు
ఓకే అప్పుడు కనుక్కొని ఫోన్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారాండి
ఆ చేస్తామండి
ఓకే అండి
ఆ ఉండండి ఇంగ టైం ఉందండి ఇంకా మాట్లాడాలి మీరు పది నిమిషాలు
అవునా
అవునండి
నేన్ మ్యారేజ్ చేసుకోవాల అనుకుంటున్నా అండి ఎక్కడైనా ప్రపోజల్ చూస్తారండి ఎట్లా మళ్ చూస్తామని ఎట్ చెప్పారండి మీరు
ఊర్కే అట్లా జప్పనామండి నామ్కే వాస్
అలా చెప్తే నా మనసులో నాటుకుపోతుంది కదండి ఈ పెళ్లిపెళ్లిి అనేది
అట్లా నాటుక్పోతే గడారి తీసుకొచ్చి తోేయేసేయ్ దాన్ని
గడా
ఒ అసలు ఇంకా ఏడు నిమిషాలు మాట్లాడాలా అండి
అమ్మో నా వల్ల కాలేదండి నాక్ క్లాస్ టైం అయితంది
లేద్ లేద్ లేద్ ఈ సార్కి నేన్ చెప్తాలేండి మాట్లాడండి మీరు
మా సార్ నీక్ తెలుసా అండి
లేదులేండి ఎవరు అట్లా లోకంలో చిట్టికేస్తె నెంబర్లు వస్తయ్లేండి మీరేం భయపడద్దండి
ఒక్క తూరి చిటికేండి చూద్దాం నేను ఎక్కడన్నా చెప్తా చెప్తారేమో
చిటికేస్తేన అండి ఆ సరే అండి ఇస్తామండి చిటిక వేసేసం చూడండి అద్ద మీ సార్ ఈరోజు కాలేజ్ లేదంటండి ఈరోజు మీకు
మాక్ ప్రాజెక్ట్ వర్క్ లో నేను ఆల్రెడీ దీంట్ ట్లో ఉన్నా మేడమ్ నేను ఇక్కడ
అవునా అండి
ఉమ్
ఓకే ఇప్పుడ ఎలా జరుతున్నాయంగడి లేదండి డివోర్స్డ్
అది ఎట్లా ఇస్తారండి డ్రైవర్స్ మీరు ఇంకా పెళ్ళిగలేద్ చాలా మంది ఉన్నరండి ఇక్కడ
అవున అండి ఉమ్ ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇయర్ అండి మీరు
నేనచ్చేసి సెకండ్ ఇయర్ అండి బీటెక్ సెకండ్ ఇయరు
ఓకే ఓకే మేమచ్చేసి మేము కూడా ఇంగ్లియరే అవునండి బీటెక్ సెకండ్ ఇయర్ లోనే పెళ్లి చేసుకొని బీటెక్ లాస్ట్ ఇయర్ వరకు వచ్చినాం అండి మేం
బీటెక్ సెకండ్ ఇయర్లో పెళ్ళి చేసుకొని బీటెక్ పరిస్థితి బాలేకుంటే పెళ్లి చేస్తారా అండి మరి విచిత్రంగా మాట్లాడతావు నువ్వు
అవునండి అప్పుడు మా అన్నకి పెళ్లి చేయ్యలని జెప్పి ఇంగ నాకు కూడా పెళ్ చేసినారండి
ఓ మీరిద్దరు కూతుర్లా అండి ఇది ఒక అబ్బాయా మీరు
ఆ అవునం
ఓకే ఆహా
ఏం తిన్నారండి ఇంకా సమయం ఇంకా సమయం ఉందండి
ఉన్నిలేండి నేన్ నీతో మాట్లాడాలనుకున్నా ఎంతసేప్న్నా కానీలే
ఆ అవునా అండి సూపర్ గా ఫ్లడ్ చేస్తున్నారండి మీరు
చెప్ప నేనోచ్చేసి ఈరోజు ఉగ్గాని బజ్జి మేడం
ఉగ్గాన్ని బజ్జిన ఓకే ఓ మీకు తెల్సా అండి స్ప్రింగ్ బిర్యానీ అం
ఆ మరి ఎక్కడ అనుకున్నారు మేడం మీరు మాది రాజమండ్రి
ఓకే రాజమండ్రి నా రాజమండ్రిలో బిర్యానీని ఇట్లా ఏమంటారు ఉగ్గాన్ని స్ప్రింగ్ బిర్యానీ అంటారా
ఉగ్గాన్ని స్ప్రింగ్ బిర్యానీ అన్డ్రు మేడం ఓన్లీ స్ప్రింగ్ బిర్యానీ అంటారు
ఓకే ఓకే
మీరు మీ సైడేమంటరు మేడం మరి
మా సైడ్ దాన్ని బొరుగులతో కలిపేదాన్ని అంటారాండి
అవ్నా ఓకే మేడం అయితే
ఆ ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్
ప్రజెంట్ వచ్చేసి నేను నాకు కొంచెం టైలరింగ్ బాగుంది మేడం కొంచెం మా మమ్మలుగా బ్లౌజులు కుడుతుంటాను
ఓకే ఓకే బిటెక్ సెకండ్ ఇయర్ కె మీకు వచ్చా అండి బ్లౌజులు కుట్టేది కూడా
ఆ
అవునండి అట్లా మావి ఎప్పుడన్నా మిమ్ ఇట్లా రాజమండ్రికి వచ్చినప్పుడు రెండు బ్లౌజులు తెచ్చిస్తాం అట్లా కుట్టియండి మాకు కూడా
ఇప్పుడైనా ఇచ్చి పంపించినా కుట్టేస్తా మేడం మీవి మీ మెజర్మెంట్ ఒకటి చెప్పండి మేడం చ ఆ ఓకే మేడం మీ మెజర్మెంట్ ఒకటి చెప్పండి చాలు
ఆ ఓకే అండి
కాకపోతే మనుషులు ఎస్కునేవి చెప్పండి మేడం మీరు యావన్ టి చెప్పకండి
ఓకే మేడం ఆ ఆ ఓకే మేడం
ఇంకే మేడం చెప్పాలి మేడం ఈ మధ్యన కొత్తగా ట్రెండ్ లో ఉంది మేడం ఒకటి
ఏందిది మేడం లేదు లేదు లేండి మేడం మా ఇంట్లో కుక్క పిల్లలు ఏం లేవు ఇట్లా ఫ్యూచర్లో తెచ్చుకోవళ్ళ మేడం చిన్నగా మా పెళ్లి వయసుకి మేడం మట్ల కుక్క పిల్లలకి పట్టు పట్టు తో కుట్టించినటెవేస్తే సూపర్ గా ఉంటాయి మేడమ్ అది
అవునా మనుషులకే దిక్కులేదు మేడం పెళ్ళిళ్ళ వరకు వచ్చింది అప్పుడేను కుక్కలకేసే వరకు వచ్చినారు మీరంటే మీరు రిచ్ అయితే రెండు కోట్లు ఉన్నాయి కాబట్టి మేడం ఒక అర్ధ కోటి మాకు ఇవ్వండి మేడం ఇట్లా
లేదులేండి మేడం మాకే కావాలేండి మేడం అర్ధ కో మాకది డేకరా కూడా సరిపోదు మేడం
అర్ధ కోటి అర్ధ ఎకరా సర్పోదా ఇదేం మేడం లాజిక్ కేదో వేరేగుంది కొత్త కొత్తగా ఉందిది
అంటే అర్ధ ఎకరా అమ్మే కూడా రాదు అని చెప్తున్నా మేడం
ఓకే ఆహా
ఇంకేంటి మేడం మీ కారు బైక్ ఏమన్నా అవును మేడం
ఏం మేడం కిడ్నాప్ చేస్తావా మేడం ఏసుకొచ్చి
ఆ
ఎస్కచ్చి
లేదు మేడం మాకెందుకు మేము మాకే రెండు కోట్లున్నాయి మేడం మా రెండు కోట్లు మేము బతికితె సా మేడం అ ఇంగరేజ్ తీసుకోవాలి మేడం
ఓకే రెండు కోట్లను అహ ఓకే మేడం మీరు ఎక్కడ ఉంటారు మేడం చెప్తే రోంత వస్తను మేడం మాకు కొంచెం మా ఫాదర్ ని తీసుకొని వస్తే ఆ రెండు కోట్లలో కోటని బిక్కచ్చుకుంటాము వచ్చి
ఆ ఓకే అండి పికచ్చుకోండి ఉ ఇంకేమండి కోట్లు మేడం కోట్లు మేడమ్
అవునా మీరు ఎందుకు పిక్కచ్చుకోండి అంటే నాకు బేరేగా అనిపిచింది మేడం ఆ వంట మీరు టిఫిన్ అయిందా మేడం మీది
టిఫిన్ అయింది మేడం లంచ్ కి ఏం చేయాలో దిక్కు తోచడం లా మేడం
అవునా ఆడ ట్రైన్ వస్తాంటది మేడం ట్రైన్ వస్తాంటది మేడం ట్రైన్కి తల పెట్టండి మేడం వంటలు వస్తాయి
ఆ సరే మేడం పెడతాము ఏమన్నారు అంత వంటలు చెప్పండి మేడం యాదాంతన్నా
ఏం చేస్తాం మేడం మా అమ్మాయి వచ్చేసి మా అమ్ అమ్మాయి కాదు ప్లస్ మాచ్చ మా సిస్టర్ వచ్చేసి చాలా అందంగా ఉంటుంది మేడం ఆ అమ్మాయి ఆ బ్రోక్లీ వద్దన్న కుడుక నేను ఆర్డర్ పెట్టింది
అహ ఓకే బ్రోక్లి ఆ బ్రోక్లీ హెల్త్కి చాలా బెనిఫిట్
ఆ మీరు ఇవి తినే మేడం ఇంత స్మూత్ గా మాట్లాడుతున్నారు
అవును మేడమ్ నెన్ రోజు అదే తిన్ మాసం అందుకే ఇంత స్మూత్ గా అందుకే ఇంత ఫెయిర్ గా ఉంటా మేడం తెల్లగుంట బాగా నేను
ఆహా నేను అందం గురించి మాట్లాడాను మేడం మీరు తెల్లగా ఉంటారా నల్లగా ఉంటారా అనిలేదు అందు
అందరిది చెప్పుకోవాలెండి మేడం ఫస్టే వేరే వాళ్ళు చెప్పే వేరే వాళ్ళు చెప్పే కంటే ముందే ఫస్ట్ మనమే చెప్పుకోల్ల మేడం అట్లా
నేను మాత్రం రామస్వామి నాళ్కు మేడం
అవునా మేడం ఇక్కడేమో అయినట్టుంద్ మేడం అంబులెన్స్ వచ్చింది.
మా ఇంటి దగ్గర ఏం లేదు మేడం మీ ఇంటి దగ్గరుందా మేడం అది అదే ఆ సౌండ్ వినిపిస్తా ఉంది.
ఇక్కడా ఒకటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది మేడమ్స్ స్కానింగ్ సెంటర్ సో అహ కాదు మేడం దాని ఎదురుంగ మేము ఇంట్లో ఉంటాం అన్నమాట.
ఆహా మీర్
మా ఫాదర్ ఇప్పుడైతే ప్రెజెంటైతే అమ్ బానీ కంటే కొంచం ఎక్కు ఉన్నాడు.
ఓకే అంబానీనా ఓహో మా ఫాదర్ మాత్రం బికారి మేడం.
ఓకే మీ ఫాదర్ మాత్రం
బికారి మేడం. డబ్బు దండిగా ఉంది అని బి కారి అంటే
ఓహో! మేడం నాక్ గుడ కొన్ని ఇప్పియండి మేడం
లేదు మేడం మేం ఇవ్వం మేడం అట్ల మేం ఇవ్వలేం మే తమది